హలో
హలో
బాగున్నారండి
ఆ బాగునండి మీరు ఎలా ఉన్నారు
బావున్నామండి
అంతా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి ఇగా
ఆ స్కూల్ స్టార్ట్ అయిన అంత బాగా హడావుడి హడావుడి అండి పిల్లల్ని పంపించడం వాళ్ళకి కావాల్సినవి కొనడం
అవునండి అవునవునవును
ఉమ్ అసలు రోజు ఒకటి రోజు ఒకటి ఎన్ని సరి చేసినా కూడా సరిపోవట్లేదు వాళ్ళకి
అయ్యో ఓకే అంటే బుక్స్ కానుంచి స్కూల్ లంచ్ బాక్స్ దాకా ఉంటాయి కదండి ప్రతి ఒక్కటి కొత్తగానే తీసుకోవాలి కదా ఇప్పుడు
అం అవును ఇక ఫస్ట్ కదా ఇంక స్ట మొత్తం ఏదైనా మనం ముందే చూసుకోవాలి కదా
అవునండి అవును.
ఏది లేకపోయినా కుదర్దు వాళ్ళకి
అవునండి ఖచ్చితంగ ఖచ్చితంగా అన్ని ఉండాల్సిందే ఇప్ ఇప్పుడు ఆ చిన్నపిల్లల్ కదా వాళ్ళకన్నీ ఉండాల్సిం
అప్పుడు మనం చదువుకున్నప్పుడూ మనది వేరే ఇప్పుడు వీళ్ళది వేరు మనం ఏదున్నా ఏది లేకపోయినా అలా సదురుకొ వెళ్ళాము చదువుకున్నాము, అయిపోయింది. కానీ వి అసల్ ఇప్పుడు ప్రతి ఒక్కటి దగ్గరుండి కొని చ్చి మరి పంపిచ్చి చదిపిచ్చాల్సిన రోజులు వచ్
ఆ కరెక్టే అండి అది వాస్తవమే
అసల్ ఎలా ఉందంటే బైట మ్ ఒకల్కో ఏదన్న తీసుకున్నారంటే మిగి లిన వాళ్ళు కూడా అదే కావాల్
అదే కావాలంటరు అవును.
స్కూల్లో టీచర్స్ కూడా అతే మళ్ళీ ఆ వాళ్ళు రూల్స్ కూడా అలాగే పెడుతున్నారం డీ ఇప్పుడు ఏదన్న మంచి కాస్ట్లీ స్కూల్ లో అలా ఏసామనుకో వాళ్ళక్ తగ్గట్టుగా పంపిస్తేనే వాళ్ళు చూస్కోగలుగుతున్నారు లేకపోతే లేదు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు బాటిల్స్ ప్లాస్టికీ వాడద్దు. ఆ స్టీల్ బాటిల్ పెట్టాలంట వాళ్ళకి
ఆహా
బాక్సులు కూడా వాళ్ళకి ఆ ప్లాస్టిక్ వాాటిలల్లో పెట్టద్దంట స్టెయిన్లెస్ స్టీన్లు అంటే మంచి వాటిలలో పెట్టి పంపిచ్చాలి. పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించ ఉందని పేరెంట్స్ డే ఎప్పుడన్న ఎళ్తే మాక్ అన్ని కంప్లైంట్సే
ఖచ్చితంగ ఉంటయండి అవి అట్ల
బుక్స్ కానీ వాళ్ళ స్కూల్స్లో ఉన్న బుక్సే కొనాలంట. మళ్ళీ వ వాళ్ళు పెట్టినా రేట్కె కొనాలంట.
అవునండి అవును.
బో అంత రిస్క్ అవుతుందండి ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే అసల్కి
అవునండి కరెక్టే రాస్తాం.
ఎక్కువ ప్లాస్టిక్ ఇ వాడద్దు పిల్లలకి ఆరోగ్యానికి మం ఈగా ఆ ఉండేదే పంపిచ్చాలి అని స్నాక్స్ కూడా స్నాక్స్ దగ్గర కూడా పేరెంట్స్ కి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషనే నండి.
అవునండి అవున్ అవును. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల గుడా మా అంటే మనిషికి మళ్ళీ రియాక్ట్ క్టేషనై ఇబ్బందైపోత అంటా కదా ఏదో కెమికల్ ఏదో రిలీస్ అయి తదంట కదా
ఆ ఉంటదంట అండి మంచిది కొంచం కాస్ట్లీది అయితే మంచి ప్లాస్టిక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కనీ మనకయ్యో రోజ్ జు వాడుకొని పడేసే ప్లాస్టిక్ లాంటి అయితే అది కరిగిపోయి వాటర్ లోయో కానీ మనం తినే ఆహారంలో కలిసి వచ్చేస్ స్తదని వేడికి గాని అట్ల వస్తదని మంచి ఏ ప్లాస్టిక్ కానీ దాంట్లో వాడొద్దు అనేస్ చెప్తున్నారు.
ఓకే అవునండి అది ఇంకోటి ఏందంటె అండి స్కూల్ అంటే వాటర్ బాటల్స్ కూడా స్టీల్ మాక్సిమము స్టీలి తీసుకుంటే బెస్ట్ అని అంటారు అది కూడా స్టీల్లా ఆ కొన్ని కంపెనీలు తీసుకుంటే బెస్ట్ నార్మల్ గా ఇ ఇప్పుడు మనము డిమాట్లలా తీసుకునేటి రోడ్ సైడ్ పక్కపోంటి తీసుకు కొనేటే అవి కొద్ది రోజులు మట్టుకే అప్పటి వారికే తర్వాత స్మెల్ వస్తుందండి అవి ఆ మీ ఆ మొన్న మా అక్క కొడుకు కోసం అని తీసుకున్నాము
ఆ
అదీ ఒక వన్ వీక్ అయింది తర్వాత స్మెల్ వస్తుంది అది లేం నిమ్మకాయ డి ఆ నమ్మకాయ ఉ ఊపేసి బాగా కడుగుతే అని చెప్పి చూస్తే అసలు స్మెల్ అట్లనే వస్తుంది ఇగ తర్వాత అర్థమయిపోయింది ఇవి లోకల్ గా ఉంటేనే ఇట్లనో ఉంట అటనే అని చెప్పి ఇగ మంచి బ్రాండెడ్ అది ప్యానస్ ప్రీతి అది ఉంటది గండి ప్యాన్స్ ఆ అది వా ఇపుడు బటల్ హీటు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా హీట్ ఉంటయి ఇప్పుడు ఎట్లయినా వర్షాకాలం కదండి
అవును
ఏదాల గ్గట్టిది తీసుకుంటె బెస్ట్ అని తీసుకున్నారు లంచ్ బాక్స్లల్లా ఖచ్చితంగా ఇది మన స్టీలి లేకపోతే వేరేటిది ఏదనా వాడాల అండి అది స్టీలి కూడా మామూలు స్టీలీ వాడ్తే వేస్ట్ అంట అవి
అవునండి అవును
మంచి బ్రాండెడ్ ఉన్నాయి తీసుకుంటే బెస్ట్ అన్నట్టు స్టీల్వి కొన్ని చూస్తే మనం ఇట్లా కొడితే పలస పలస రేక్స్ చప్పుడు వచ్చినట్టు వస్తాయి కొన్ని ఆ అది దాని బదలు మంచి స్టీల్ తీసుకొని స్నాక్స్ దానికి కూడా
స్నాక్స్ అదే నేనే చెప్పబోతున్నా మీరు అనేశరు స్నాక్స్ తు కూడా అంతే అండి పేరెంట్స్ కంప్లైంట్ ఇస్ తున్నారు కుర్కురే ఇలాంటివి పంపించొద్దు స్కూల్ కి ఏ పిల్లలకు కూడా చెప్తున్నారం రండి ఇవి తినొద్దు బిస్కెట్స్ చాక్లెట్ కుర్కురే ఇలాంటివి స్కూల్ కి తెచ్చుకోవద్దు ఆ పండ్లు పండ్లు తినాలి మంచి ఆరోగ్యానికి మంచిగా ఉండేటియే తినాలి అనేసి చెప్ తున్నారంట మా పిల్లలు ఇంటి కొచ్చి మరి మా టీచర్వి తెచ్చిపోవద్దన్నారు ఇ తినొద్దంటున్నారు ఆనే చెప్తున్నారు యాపిల్ బననా ఇలా అది బట్టి పంపించండి క్యారెట్ అనేసి చెప్తున్నారంట
అవు
పిల్లలు తింటారా అయి తిన్రు
తినరు అవునండి అది వాళ్ళకు ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు మ్యాగీ ఆస్వన్టివి స్నాక్ టైమ్ లో చిప్స్ ఆండు ఇట్లా చిన్న చిన్న స్ అంటే వాళ్ళకి చిన్న పిల్లలు కదండి వాళ్ళకి టేస్ట్ కా అది ఏ ఐటం అయినా సరే టేస్ట్ నచ్చాలి అది మనం అం టేనేమో ఆలోచిస్తాం ఇది మంచి ఇది చెడు ఇది తింటే ఇది ప్రాబ్లమ్ వస్తుంది అని ఆలోచిస్తాం ఇంకోటి ఎందండే చిన్న పిల్లలకు అది స్వీట్లు కూడా ఎక్కువ పెట్టొద్దండి షుగరు ఎక్కువ వచ్చేసీ స్వీట్ల వళ్ళనే అని అంటారు
అవును
షుగరు ఎక్వ షుగర్ కంటెంట్ అ ఎక్కువుంటది కదండీ షుగర్ లెవెల్స్ దాంట్లల
అంతేకాదండి అన్ని ఇప్పుడు వస్తున్నాయి రోజు ఆ ఇలాంటి నీ మనకు ఏమన్నా ఉన్నాయాండి మనం ఏది పడితే అది తిన్నాము మనకి ఏది రాలేదు కదా మన పిల్లల దగ్గర వచ్చేసరికి స్వీట్స్ పెటోదంటారు ఇప్పుడే చాక్లెట్స్ ఎక్కువ ఇయద్దు పళ్ళు పుచ్చిపోతాయి అంటారు మరి వాళ్ళ అసలు నాకు అదే నా ఊరికే మా పిల్లల విషయంలో అందరు అంటా ఉంటారండి అంతే అందుకే అంటున్నా నేను
అవునండి
ఏది పెట్టినా ఇప్పుడు పిల్లలకి అదొక ప్రాబ్లం కిందకి వస్తుంది గానీ పిల్లలకి ఆరోగ్యంగా ఉండేటి వాళ్ళు తినరు మనం పెట్టలేము
మనం పెట్టలేం కరెక్ట్ అండి అది వాస్తవే
అసలా మా పిల్లల విషయంలో నేను అదే ఎక్కువ ఇదవుతున్నడి కొంచెం మా పిల్లలు ఆ చల్లటి కానీ ఆ కొంచెం తీపి ఎక్కువ తిన్నారంటే జలుబు ఏమటే వచ్చేస్తది
అయ్యో ఆ
అట్లా ఉంటది మళ్ళీ నాకే మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకముందే మ నం వాళ్ళని ఆ అది తినొద్దు ఇది తినొద్దు అని ఇబ్బంది పెడితే వాళ్ళ ఈ వయసులోనే కదా తినేది చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా కొంచెం పెద్దగా అయితే వాళ్ళు తింటారా తినరు
తినలేరు
వాళ్ళ అనేసి నాకు కొంచెం ఎంత దూరం పెడదామన్నా వాళ్ళని ఇబ్బంది పెడ ఇష్టం లేక్ క ఇవ్వక తప్ప అట్లాగా అవుతుంది అసలకి
అవునండి కరెక్టే వాస్తవం ఎందుకంటే ఏదో ఒకటి ఆ అంటే వద్దు ఇది పెట్టొద్దు అని మనం బాగా ఫిక్స్ అయితాం తర్వాత ఏమనేసి అంటే పిల్లలు అదే అడుగుతారు ఇప్పుడు కిండర్జోయ్ అనేది ఆ మధ్యలో చాలా ఫేమస్ ఉంటుండే కదండి చాలా మట్కయే దానిలలో పురుగులు రావడము ప్లస్ కొన్ని అయితే తినొద్దు అసలు మంచిది కాదు అని చెప్పడు దాంట్లో బొమ్మల కోసం అన్నా పిల్లలు చూడంగానే కావాలంటుండి
అవును అది మళ్ళ ఎంత రేటు అందులో ఏమి ఉండదు
అవును ఏం ఉండదు
మా పిల్లలు అదే కావాలంటారు మళ్ళీ చాక్లెట్స్ అంటారు అసలు ఆయిన పిల్లలకి కూడా ఈ రోజులు ఏం కొనిపెట్టాలో కూడా అర్ధం కట్లేదండి ప్రతి ఒక్క టి కల్పి ఆ చాక్లెట్లు కూడా పురుగులు వస్తున్నాయంటే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి పిల్లలకి ఏం పెట్టాలి ఏం అర్ధం అవ్వట్లేదండి
కరెక్ట్ ఏ అండి అది వాస్తమే చాక్లెట్లు డెయిరీ మిల్క్ పెద్ద పెద్ద చాక్లెట్ల అండి బ్రాండెడ్ కంపెనీలు అవి చాలా ఫేమస్ కంపెనీలనే చాక్లెట్లలో పురుగులు వస్ స్తుంటే ఇప్పుడు రీల్స్లాలా యూట్యూబ్ లా పెడతారు గా అండి ఇన్స్టాగ్రామ్లలా అవిట్లాలో మన చు అ వీటిలలా చూస్తుంటే కూడా చాలా మటు కనిపిస్తది ఏంది అసలు మనం నేనైతే ఒకటికి రెండు సార్లు ఏదైనా తాగాలంటే కూడా చెక్ చేసుకొని తాగుతున్నాండి ఏమో ఏమో వస్తదొ తెలువది అంతెందుకండి ఇప్పుడు మన మ్యాంగోస్ ఉన్నాయి కదా
ఆ
ఈ అసలు చిన్న చిన్న ఇండ్లల అంటే అ కట్ చేసి మనకు చూపిస్తుంటే దిన్టో పు లు వచ్చినాంటే ఆ మంగోస్ నైన్టి పర్సెంట్ అంటే ఇట్లా మనయి అంటే డా పిసు కొని తింటారు కదా దాని బదులు నేను కట్ చేసి తింటున్నా ఇప్పుడు చూస్తున్నా ఫస్ట్ మంచిగా ఉందా లేదా అమ్మో ఓకే మంచిగుంటే లేదా లేక పోతే లేదా అని చెప్ప
మామిడికాయలు అయితే అండి నాకు తెలిసింది ఒకటి ఫస్ట్ ఆ మన సీజన్ లో వచ్చే మామిడికాయలలో పురుగులు ఎక్కువ శాతం ఉండవు
ఆహా ఓకే
ఇప్పుడు వర్షాలు పడ్డాక లాస్ట్ కు వస్తాయి చూసారా మా
అవునండి అవును
ఆప్పు మాడికాయలలో పురుగులు వస్తాయండి ఆ ఇప్పుడు మంచినే ఇప్పుడు ఒకళ దొరికి తయ్ అనుకో మనం తినాలని తిన్నాం అనుకో ఇప్పుడు వచ్చే మామిడుకాయలలో పురుగులు ఎక్కువ శాతం ఉండడానికి ఉంటది ఎందుకంటే ఈ వర్షాల వల్ల వాటిలో పురుగులు కాని ఫస్ట్ సారి వచ్చే మామిడికాయళ్లలో పురుగులు ఉండవండి అంతగాన అప్పుడేం బాధపడవస కానీ ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినాలి పురుగులు ఉన్నాయా లేదా
అవునండి అది ఏందంటే ఉ నాకే జరిగిందండి అంటే నేను కట్ చేసే చిన్న మ్యాంగో అవి స్వీట్గా ఉంటాయి అవి మామిడి పంలు అది మంచిగా అంటే పిసుకొని పిసుకొని తింటారు తిన్నాక తర్వాత లాస్ట్ కు ఏదో తేడా గుంది ఏంది అన్ జెప్పి చూస్తే కింద మొత్తం బ్లాక్ కలర్ ఉంది అలా పురుగులు లేవు ని బ్లాక్ ఉంది ఖరాబ్ అయిపోయిది అప్పుడు నాకు అర్థమైంది అందుకే ఏదైనా సరే చూసుకొని కట్ చేసుకొని తినుడు బెస్ట్ అని చెప్పి మీరున్నట్టు వర్షాలకే ఖరాబ్ అయితాయండి కరెక్టే అండి అది వాస్తవమే
సరే అండి చె చేస్తాను